హలో హలో ఇన్ఫూస్ంద అక్క
ఆ వినపడుతుందక్క
వంట చేసినార అక్క
ఆ ఇప్పుడే చపాతికి తడివి పెట్టాను
ఓకే
ఈ రోజు కొంచెం చపాతి డిఫరెంట్ గా చేద్దాంమని అనుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది ది
ఉమ్ ఏం కర్రి ఉంది
ఆ ఇది బీన్స్ ఫ్రై బీన్స్ ఫ్రై ప్లస్ ఆ రైస్ లో కొంచెం తినేసాము మధ్యాహ్నం అండ్ ర ఆ ఇదేమి మాకు ఇక్కడయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి్ నాన్ స్టాప్ రయిన్స్ అనమాట ఇక్కడ
ఆహా
దుకు మిరియాల రసం చేసుకున్నాము
ఆ బాగుంటుంది వర్షాల మిరియార్లాసం
ఆ సో అందుకు ఇంకా కొద్దిగా రైస్ ఉంది ఆ కొద్దిగా రైస్ లో ఒకే కొంచెం రసం అండ్ పెరిగేసుకొని తినేస్తాం ఇంకా చెప్ పాతి నేను ఏమనుకున్నానంటే ఆ ఏదో కొత్తగా ఎక్కడో చూసాను ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకొని ఉప్పు కారం అండ్ కొంచెం పెప్పర్
ఆ
వేసి మంచి కలుపుకొని కొంచెం కొత్తిమీర చాప్ చేసుకొని వేసుకొని ఇప్పుడేదతే మనం పే రేకు చేస్తామో రేకు చేసినాక పెట్టేసి నాలుగు వైపు లో జస్ట్ మూసి దాన్ని
ఆ
ఒక రజ కొద్దిగా అట్లా ఆ జస్ట్ అట్లా అటు ఇటు అనే వసుకుంటే రేకులు కట్టేత చాలా బాగుంటుందని చూసాను ఒక్కసార్ ట్రై చేద్దాం ఎట్లా బటర్ అన్ని ఉన్నాయి ఇంట్లో
ఆ
ఒకసారి ట్రై చేద్దామని మా సార్కి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా కొత్తగా చేద్దాం అనుకున్నాను అంతే ఓకే అని చెప్పారు
తింటారా ఎట్లా చేసినా
ఎట్లా చేసినాం కదా టేస్టీగా చేస్తాను కదా ఫస్ట్ ఏం చేసుకొని తింటాను కదా ఆ తింటాం ఫస్ట్ నేను తింటాను ఏది వెరైటీ అయినా వితౌట్ స్వీట్ అంట నేను స్వీట్ ఎక్పో తన్నాను
ఆ
స్పైసెస్ హాట్ గా ఏదైనా సరే తి ాను నేను మా సార్ కూడా తింటాడు బట్ ఆయన ఆ స్వీట్ కొంచెం మంచి లైక్ చేస్తాడు
అవునాను
సీజన్ లో అయితే మామిడి పండ్లు నెక్స్ట్ సీజన్ లో అయితే సీతాఫలం
అవును
సో అట్లా ఏ సీజన్ క అవి మంచి తింటాడు అనమాట ఇంకా సపోటా సపోట జమా మ ఇంట్లోనే చాలా పెద్ద చెట్టు ఉంది అనమాట సపోటా చెట్టు ఉంది చాలా తీయగా ఉంటాయి నాటుకాయ అనమాటవవి నాటు చెుట్టు
సపోట చెట్టు
ఆ చాలా పెద్ద గుండు ఇం ఇంట్లోనే ఉంది అనమాట మా ఇడ్లీ పక్కనే చాలా బాగుంటుంది
ఆ
సో అందుకు అంత కొనే అవసరమే ఉండదు ఇంటి దగ్గరే సపోటా చెట్టు అండ్ ఇంకా జామ జామ చెట్టు
ఆ
ఇంకా మామిడి చెప్ప
అన్నీ మీ దగ్గరే ఉన్నాయా
ఆ ఆ ఆ అన్న మా దగ్గర ఉన్నా ఓ సుఖాన్ ఎసా గిలాయి చే హలో
హలో
ఆ మా ఇక్కడ చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయి
అవునా
కోసం అని చెప్పి ఇక్కడ మాకు వేసుకోనినికి ఎక్కడ ఉ ఉండదనమాట బట్టలు వాష్ చేసినక పైన వేసాము టెరస్ మీద
ఆహా
సో అందుకు మా పక్కింటి వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట కీసు వాళ్ళు అడుగుతున్నారు తర్వాత తీసుకో కావాలంటే
అవునా
అని అంటున్నారు సరేలేండి పెట్టుకోండి మళ్ళీ అడుగుతాను అ నిన్న వేసాను నిన్న మ నిన్న సాయంత్రం వేసాను ఫోర్ ఓ క్లాక్ ఎలా
బట్టలో
ఆ ఇప్పటికి కూడా నిన్న ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం వెళ్తే అప్పటికి కూడా ఒక సైడ్ మా కొ మ
అట్లయితే అక్కడ ఫుల్లు వాన వస్తాంది
ఆ ఎప్పుడు పడుతనే ఉంటుంది అక్క
ఆ చాలా కష్టం అట్లయితే
ఆ ఇంకేం చేస్తాం డెఫినెట్ గా ఇంకా ఒకటిన్నర నెల అట్ల పడుతుంది
అవును వానాకాలం తగ్గేంతవరకు కష్టమే
ఆ అవును
చలి ఎక్కువ ఉంటుంది కదా అక్క అక్కడా లేదా
చలి కూడా ఎక్కువే ఉంటుంది వర్షాలు అట్లే ఉంటాయి ఎండ అట్లనే ఉంటుంది ది
ఆ
అన్ని అట్లే ఉంటాయి చాలా ఎక్కువగా ఏవి తక్కువ ఉండవు
ఉ
హ
మీ అబ్బాయి ఏం చేస్తున్నాడక్క కొడుకా
ఆహా నాకు పెళ్ళయి సంవత్సరమే అయ్యింది
ఓకే ఆ
అక్క పిల్లలు
మీ అక్క పిల్లలా
పాప బాబు
తోడుకోడలు పిల్లలా మీ
ఆ తోడికోడలు మా సొంతక్కకు బాబు పాప మా తోడి కోడలకి పాప
అవునా ఉహు ఇప్పుడు ఉండేది మీ అందరు కలిసి ఉన్నారా
ఆహా మేము వేరే వేరుంటాం వాళ్ళు వేరుంటరు మా అత్తయ్య గారు ఇంట్లో అది పల్లెలో ఉంటరు
ఓకే
అందరం వేరు వేరే కానీ ఇంటికెళ్తే అందరం కలిసి చక్కగా మంచిగా ఉంటాం
బాగా చేసుకొని తిని ఆ పండుగలకి పబ్బలకి పోయి బాగా చేసుకొని తిని ఎవరింట్లోకి వాళ్ళుపోవడం
ఆ మంచిగ ఉంటాం ఎవరిల్లకంటే అట్లేం కాదు మ
ఓ
ఖచ్చితంగ మనం జాబ్ చేసుకోవాలె గనుక దాని పర్పస్ మీద వచ్చాం అంతే లేదంటే అందరం కలిసి చక్కగా ఉంటాం ఉ మా అత్తయ్య
సిమెలిసి అందరు బాగానే ఉన్నారు
చాలా బాగున్నాం మా అత్తయ్య గారు చాలా మంచోళ్ళు
ఓకే
చాలా మంచిది ఇంకా ఆబ్వియస్లీ నేను కూడా చాలా మంచిదాన్ని ఇంకా మా బావగారు మా సార్ అందరు మంచోళ్లే
మీ ఆడబిడ్డలు ఉన్నారా మీ అయనకి చెల్లెలు అక్కలు
ఆహా ఎవ్వరు లేరు
ఇద్దరే అన్నదమ్ములు
మేమేం చేయ్యాలన్నా నాకేం కావాలన్నా మా అత్తయ్య బాగా చేసి పెడతారు
మీ అత్తయ్య బాగా చేసి పెడతారా
ఉ
ఆ మేలే
అందుకే మాకు అంత ఏం అనిపించదు మాది చాలా పెద్దిల్లు అన్నమాట అంతయుండు ఆ ఆహా కుటుంబం మేము మాత్రమే ఉంటాం కానీ చాలా పెద్ద ఇల్లు ఎవరెవది వాళ్లకి సపరేట్ అనమాట బెడ్రూమ్స్ అట్లా ఆ మేమ్ మీమ్ కేస్ మా రూమ్ లో మేమ్ పడుకుంటే మా రూమ్ ను వద్ లేశ్ మిగిలినవంతా క్లీన్ జేస్తారు మా అక్క లేశ్ నా ఫస్ట్ మా అత్తయ్య లే మా అత్తమ్మ నిజంగా చాలా మంచ్
అదే అదృష్టం మది ఎంత మందిక్ దో చాలా మంది అత్తలు అట్ ట్లా ఉండరు
ఔను చాలా అందర్ చెప్తా ఉంటార్ మా ఫ్రెండ్స్ కూడా ఆట్ల ఇట్లా అన్ చెప్ తా ఉంటరు కానీ నేన్ చెప్ తన్ మాట చ్ మనం మంచు గున్నంత సైపు మంచిగనే ఉండాలి ఎందుకంటే నువ్ లోపల ఏదో బెట్ కొని చేయడం తప్పు
తప్
నువ్ సంతోషంగా ఆ న్ ఫస్ట్ నువ్వు చక్కగుండి ద్యన్ దాన్ తర్ వాత వాళ్ళు చక్కగా ఉండమన్ చెప్పి ఓకే లేదు నేన్ అట్లా నేన్ ఇట్లా అన్ టే ఎవర్ కైనా ఉంటుంది కదా ఇప్పుడు అన్ యేండ్లు తన కొడుకున్ సాత్ పోని ఒక్కసారిగా నీ మాటల్ వింటే ఆమేద్ బాధే నిన్ను నమ్ముకొనిచ్చినప్పుడు ను వాళ్ళమ్మ మాటింట ఆ అమ్మాయికి బాధే ఎవర్ ని నొప్పిచకూడద్ అన్ మాట మనం అర్ధం చేసుకున్నామంటే అక్కడ అంతా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది
ఉహుమ్
ఉహుమ్
మీ మావయ్య గార్ గాన్ మంచోలేనా
ఉమ్ చాలా మంచోళ్ ఆయాన్ గుడ
మీ తోడు పొడలు
ఆమె ష ఆమె అంతే చాలా మంచిది నేనేమ్ ఏం చెప్పిన అర్ అక్క అది చేద్దామా అక్కా ఇది చేద్దామా అంటా ఓకేరా చేద్దాం బా అట్లరా ఇట్లరా
ఆ
లేదంటే అది చేద్దాంరా మనం అక్కడ్ పోదాం ఇక్కడ పోదాం అట్లా తిందాం ఇట్లా తిందాం ఏదున్నా స సరే అంత ఇంట్లోనే
ఆహా ఓకే మంచిగా ఉంటారు
మాదొక చిన్న హ్యాపీ చక్కనైన ఫ్యామిలీ
ఉమ్ మేలే మంచి మంచిగా అట్లుంటే మన ఇంట్లో బాగా ఉండొచ్చు ఇంట్లో ఎడమకం పొడమొకం వాళ్ళ మాట్ లు వీళ్ళ మాట్ లు ఒకటి చెప్తే ఒకట్ అపార్థం చేసుకునేది అట్లుంటే ప్రశాంతంగా గునా ఉండదు ఇంట్లో
మేము ఎలా అంటే ఇప్పుడు మా అక్క ఏమన్నా అన్నప్పుడు మా అత్తమ్మ ఏదన్నా కా కొంచం రియాక్ట్ అయినా ఎందుక్ లేండి అత్తమ్మా అట్లా ఇదోద్ లేస్త్ అయిపోతుంది కదా ఇట్లా మాత్ టడుకుంటాం ఇప్పుడు మాకేదన్నా అన్నా ఇప్పుడు మాకేదన్నా మా అత్తమ్మనన్నా ఏమైతుందిలే అక్క ఒక్ మాటే కదా అత్తమ్మనే కదా అన్నది చ్ ఇట్లా ఎట్లా అనేేస్ కుంటాం ఒక్ వేళ మా మా సార్ వాళ్ళు ఏమన్నా అన్నారంటే పోనిలే అక్క బావగారే కదా ఒక్ వేళ నన్ను మా సార్ ఏమన్నా అన్నా కొన్ నీళ్ళరవ్వ ఆ అ చ్ లైకు మర్ దే కదా ఏమైతుంది ఇట్లా అంటే ఒక మంచి కోఆర్డినేషన్ నొంట్
ఉంటది అవును కరెక్టే అది ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకుంటారు ఒకరికొరు. అది ఏమున్నా అది మన వాళ్ళే కదా ఏమైతుంది ఇప్పుడు వదిలేసాయి అన్. కానీ అన్న వాళ్ళు మనసుకు పట్టుకొని అది వదిలేస్తారు చుడు అది మంచిది
అంటే నీకు ఇక్కడ ఇప్పుడు ఒక ఎక్కడైనా ఒక గొడవ జరిగింటది అత్తా కోడళ్ళకు లేదు మీ అత్త నేను అట్లా అనకూడదు ఆ అట్లా ఇట్లా ఆని ఎక్కిస్తే నీకు అక్కడ కోపమే వస్తంది
వస్తుంది ఆట కమిటికి వస్తుంది ఓకే అవును
లేదులీ ఏమమైతుంది మనోళ్లే కదా మనం ఎప్పుడు కలిసి ఉండాలి చక్కగా ఉండాల అనుకున్నాం కదా అని ఒక చిన్న మాటతో అన్ని దూరం అయిపోతాయి చక్కగా హ్యాపీగా ఉంటాం
అను కరెక్ట్ అట్లనే ఉండండి ఎవరు దిసు పడుకోకుండా అట్లనే ఉండండి అట్లనే కంటిన్యూ చేయండి ఒకరు మాట పట్టించుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ మా అక్క కూడా లైక్ ఏదన్నా చేయాలన్నా అ అదిరా అరే ఇట్లా అనుకుంటున్నారా ఏమంటావు అంటే నేను ముందే చెప్పేస్తా అనమాట మా అక్కకు అక్క లేదక్క మీరు ఎందుకు ఇట్లా అనుకుంటారు ఇన్ని రోజుల నుంచి ఇంత మంచి గా ఉన్నాము ఇది ఒక్క చిన్న మాటతో ఏదో జరిగిపోతుంది అక్కడ
ఆ
సో అది మంచిది కాదు కదా
ఆ
మనం ఇప్పుడు ఒక హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అంటే ఒక మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు లేదు
అ
సో అది నా పాలసీ అనమాట సో నేను చెప్పగానే అక్క రియలైజ్ అయిపోతుంది నిజమే కదా నేను తర్వాత అది కూడా చెప్తాను నేను ఇప్పుడు నీకు చెప్పాను కదా అక్క
అ
నీకు అది మంచి అనిపిస్తే నువ్వు ప్రత్ ప్రొసీడ్ కా లేదు అంటే నువ్వు వదిలేసి నువ్వు ఇంక ఏమన్నా మంచిగా అనిపిస్తే అదే చెయ్యి అని చెప్తాను
ఆ
మరి మీ ఫ్యామిలీ అంటే మీర అందరు కలిసి ఉంటారా అంటే సపరేట్ సపరేట్ ఉంటార ఎలా ఉంటారు
మేమ అక్క మేమ్ అంత సపరేట్ సపరేటే ఉంటాంక్క అందరు కలిసి లేము మీకు మాకు చాలా డిఫరెన్స్ ఉంది మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి చనా చానా డిఫరెన్స్ ఉంది నేను మేనత్త కొడుకనే చేసుకున్నా
ఆహా
నేను మేనత్త కొడుకునే తీసుకున్నా ఆ మేనత్త అస్సలు ఆ జస్ట్ చేసుకోదున్న యాక్సెప్ట్ చేయలే అర అరేంజ్ మ్యారేజ్
అందరూ అవునులేండి
అందరు కలిసి చేసినారు పెండ్లి మళ్ళా లవ్ మ్యరేజ్ కాదు ఏం కాదు వాళ్ల పెళ్లి బానే తీసుకున్నారు అయినా మా మేనత్త నన్ను అసలు యాక్సెప్ట్ చేయలే పెంట్లు అయినాక నా పన్నలు కానీ నేను అది ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదంటే మా నాన్న ద్వారా మా అమ్మ వాళ్ళ ద్వారా అది వాళ్ళు చేసింది ఇన్సిడెంట్ ఏమైనా ఉంటుందో